అ హు హలో
హలో నమస్కారమండి
హాయ్
హలో ఏం చేస్తున్నారండి హలో హలో హలో నమస్కారం అండి ఏం చేస్తున్నారండి బాగున్నారా అండీ బాగున్నారా అండీ
అవునండి
ఆ బాగున్నామండి తిన్నారా అండి పోయా మాట్లాడతలేదు తిన్నారండి తిన్నారండి
ఇంకా మీ
ఊ తినలేదండి ఎంకుర అండి మీది
దిరోజు టమాట ఎగ్
మాది టమాటా కాకరకాయ అండి ఈ మసిన రడి ఇంకా
చాలా చాలా కా
హలో వినిపిస్తున్నాండి మీకు హలో ఇనిపిస్తున్నా అండి మీకు
బిసలేదా
నాకు కినిపిస్తలేదండి
ఏంపిస్తుందా
ఇనిపిస్తుందండి అవును మీకు కూరలు రెండు వచ్చాడి హలో హలో
హలో
వినబడతలేదా అండి మీకు
మాకు వినిపిస్తుంది మీకు వినిపిస్తును ఎలా
అంటే కొంచెం కొంచెం వినబడట్లేదున్నమాట
కశిన వినిపిస్తుంది మరి మీకే వినిపిస్తుంది
మీకు ఎన్న పడుతుందా మీ మాట్లాడేది
ముంటే సమయం
అవునా ఏం చేస్తున్నడి మీరు
కష్
మేము లేదని మెట్లెక్కుతున్నాము ఏంటిది
మన్నం చే సారా
ఉ తిన్నాం మీరు తిన్నారా ఇంకా ఏం చేస్తాలో ఏం కూరండుకున్నారు
మేము ఈ రోజు టమాటా కూర వండుకున్న
అవునా మమ్మీ డాడీ అందరు బాగున్నారా
అ
బాగున్నారు ఇంకా విశేషాలు
ఏ ఇంకేముంది ఏంచేస్తున్నారు
అ ఏండి దిగి నాకు ఏమి అర్థం కావట్లేదు తెలిస నిజంగా ఇక్కడ సిగ్నల్ లేకుండడా ఏమి నవడట్లేదు
ఇప్పుడు వినిపిస్తుందా
అంటే అప్పుడప్పుడు మాట అనేది కొంచెం కొంచెం వినబడ ట్లేదు కొట్ సిగ్నల్ లేదండి మీ దగ్గర
ఇక సిగ్నల్ లే
అంటే మరి పల్లెటూరు అండి కొంచెం ఉండదున్నమాట అవును మా దగ్గరనే లేదు అందుక ఇక్కడికి కోస్త కథమ్ ఆ ఏం చూడ చూడకుండా అయితుంది ఏమైనా గిర్ర గిర్ర తిరుగుతుంది అవి కో మోస్తుద అండి అట్లా ఎతుంటే
ఇతే మ చ
ఏంటదండి
అనే ఉంద
ఆ ఇంటికాడనే ఉన్నాము ఇంటి కాడు నాగ ఇష్ట అండా సిగ్నల్ రా అదు ఉన్నంత ఉన్న రేట్ మొం మొత్తం వేస్ట్ అవుతుంది ఏక్కడు ఉంటే
మీరు ఎక్కడంటారు
మేము ఇంటికాడే ఉంటామండి
జ మీక
ఏంటిదండి
రోజు మీకు ఇట్లనేనా సిగ్నల్ రాకుండానే ఉంటారా
ఉ సిగ్నల్ రాదు అందుకే చాలా బోరు కుడుతుంది మాకు అందుకే మేము ముచ్చేట్లు తప్ప ఇంకా ఫోన్ అంతాక చూడడం అన్నమాట చూసినప్పుడు అద ఏదో మెసేజ్లకు తప్ప అదే దేనికి పనికి రాకుండా పోతుది ఇంకా మీ చాలా వంటలు వచ్చింటాయి కదండి అంటే ఏమేమి వండుతారు మీరు
అన్ని రకాల వంటలు చేస్తా
చాలా బాగా వండుతారు అంటే కదా కద మళ్ళీ అందులో కూడా
చిన్నప్పటి నుంచి మా నాన్నగారి
మీతో ఎవరిని పూల్చక్ పోల్చలేమంట అసలు
ఇలా మా దగ్గరకి వచ్చినప్పుడు టేస్ట్ చేయండి రుచి చెయండి
మాకు నేర్పిస్తారా మీ ఇంటికి వచ్చి వస్తే
హ
కొంచెం కొంచెం అంత్ అంటే మాకు అసలే వంటలు రాండి కొంచెం మాకు నేర్ పించండి
మీరు కనీసం నన్ను ఎప్పుడైనా కలిస్తే మేము నేర్పిస్తాం కదా
మేము మీ ఇంటికి వస్తాం రావచ్చు కదా మే మీ ఇంటికి
టీ మన్మంచూపే
ఈ ఈ వారం కాకుండా వచ్చే వారం మేము వస్తాం అన్నమాట మీ ఇంటికి నేను మా స్నేహితురాలు అందరం కలిసి వస్తాం ఏం కాదు కదా
ఇనండీ
ఏ మాకు నేర్పియండి మంచిగా రోజొ ఒకటి రోజు ఒకటి వద్దులే రోజు చాలా చేసుకుందాం మనం మళ్ళీ మేము చాలా రోజులు మీ ఇంటికాడ ఉంటే మీ ఆహారం అన్ని మీ అన్నమన్నవి కఖరావైపోతాయి మేము ఘోరంగా తింటాం అసలు తిండిపోతులేం అన్నమాట
ఆ ఇ ఇంటర్వ్యూ కంటి
హు అంటే చాలా ఓడుతాయండి మీరే తట్టుకోలేరు అమ్మని ఓ నాయన్ని నేన్న అయిపోతున్నాయి అనుకుంటారు మళ్ళ అసలు మీరు మంచిగా వండుతరంట కదా ఇంకా మొత్తం తినేస్త త
మడ చేసు పెడితే తినడం ఆ
ఇంకా ఏం చేస్తున్నారండి మీ స్నేహితులు అందరు ఏం చేస్తున్నారు
అట్ల అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇగ మేము బయట వచ్చి వాళ్ళతో ఏం ముచ్చట్లు పెట్టాలని బయటకొచ్చి మీకు ఫోన్ చేస
అవునా మీ టీచర్స్ వస్తున్నారు రా క్లాస్ కి అంటే చెప్తున్నారా పాఠాలు
మాప్పు వపు కానీ అన్ని రాల కావచ్చు ఇంకా వాళ్ళకి టైం రాలేదు
ఆ తిన్నమ్మా దాన్ని తినమని చెప్పిన నేను తినట్లేదు ఇగో మా చెల్లి అన్నం తినలేదండి అందరు తిడుతున్నారు మా వాడ వాళ్ళ అందరూ
అట్లా అన్నం తినకుండా అట్లా ఉంటే ఎట్లా అండి
ఇగదానికి తిట్లుబడుతున్నాయండి అందరితోటి ఇంగా తినట్లేదు అసలే తనకు పెళ్లి అయిందన్నమాట మళ్ళీ ఇగ పాపం అందరు కేర్ తీసుకుంటారు గదా ఇక
హ్మ్
కేరేమోగాని దానికి తలకినొప్పివ తిడుతున్నారు అందరూ
నిక్ పెళ్లయిందా
ఏంటిదండి
హలో
ఆ చెప్పండి హలో
నాంటన్నా
ఆ అయిందండి
ఆఓహా
మీకు గాలేదా
అదే
అవునండి మీరు మంచోళ్ళండీ చేసుకోకండి
రేంటే చూడచ్చుదా మీ సైడ్ మీ పల్లెటూరికి రావాలి నేను చూస్తున్నా
అవునా రండి తీసుకొస్తం
ఆమ పల్లెటూర్లో చేసుకుంటారండి మీరు ఎవరు చీ చేసుంటాను మీరు చూస్త త్తం
ఒకే చూస్తారంటే చేసుకుంటాం
హ్మ్ చూస్తాం పక్కా
చూసుకుంటాం మీరు చూస్తారంటే
కానీ ఇక్కడ సిగ్నల్స్ ఇవన్నీ అయితే కొంచెం కష్టం అండి మరి మా ఊళ్ళో మాత్రం
బా ఏమి సిగ్నల్ రా దేవుడా ఫోర్ మంత్స్ అయిపోయింద ఇంకా అవ్వలేదు ఇంత సోది సోది అయితాంది ఇది సిగ్నల్ రాక ఇంకా మీకు ఇంకా ఇంకా ఇంకా హలో అయ్యో అంత హలో
అండి
అంతా అంటే అన్ని సౌండ్స్ వస్తున్నాయి గదా ఎవరుడుతున్నారు పిల్లలేనా వాళ్ళేనా స్టూడెంట్స్ ఏనా ఒర్రెది విద్యార్థులు ఓరుతున్నారా విద్యార్థులు ఆ
వాలు ఊరక ఉరుకుంటనే ఉంటవు ఏం పనిజే పంచెయారు ఏం చేయరు
అంట తిని అవునా
మంచి వా ఉదయం తింటారు వస్తారు ఎవరు
ఆ తిన్నది అరిగే దాకా ఓరుతర అండి ఉహుమ్ మరి ఘోరం గుర్తున్నానండి చిన్నపిల్లల్లాగా సరే అండి ఉంటున్నాం బాయ్